బ హలో
హలో, హా, హాయ్ బావున్నవా.
ఆ బావున్నా, తిన్నావా.
ఇప్పుడే తిన్నా, తిన్నావా నువ్.
ఆ తిన్లే ఇంకా తినాలే.
అవునా టైం అయిపోయిందిగా లంచ్ టైమ్, ఇంకా తిన్లేదా.
ఆ నేను ఇగా కొంచెం లేటే దింటా. టు, రెండు రెండున్నర వరకట్లా.
అయ్యో అంతా లేటా.
అంటే మార్నింగ్ గుడా కొంచెం లేట్ అయింది అందుకే. ఉమ్మ్ ఏం జేస్తున్నావ్.
ఏంలేదు ఇప్పుడే తిని కూర్చున్నా.
ఆ
ఏంకూర మీది.
మాది పప్పు
పప్పు ఆ మాద్ ది పప్పు, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి.
అవునా గోంగూర పచ్చడి చాలా బాగుంటది, నాకు ఇష్టం అది.
హుమ్ అవును మామ్ మా బాగా చేస్తది, అందరూ మిక్సీ బట్టి చేస్తారు కదా, మేము మిక్సీ పట్టాము దంచుతాం అన్నట్టు. రోకలీ బండాలా
అవునా, అది ఇంకా టేస్ట్ బావుంటదేమో.
అవును దంచి మన చేతులతో చేసింది, మాక్ మిక్సీలో ఉంటది కానీ అది రుబ్బినట్ ట్టు పిండిలెక్క అయితది. ఇదైతే కొంచెం బావుంటది ఆకులు. అంటే ఫస్ట్ కాల్చాలే. టూ, త్రీ డేస్ తినచ్చు ఇగా, టూ డేస్ అయితే పక్క తినచ్చు ఏం కాదు.
అవునా, అంటే మేము ఇట్లా ఊరి కేళ్దాం కుటాన్ ట్రావెలింగ్ కి అట్ల అయితే మరి ఉంటదాని నిలవా అని.
ఉంటది, ఇప్పుడు నైట్ ఎక్కడైనా రీచ్ అయినంక ఆ రూమ్ లో ఉన్నప్పుడు. క్యాబ్ ఓపెన్ జేసినా, అది ఇప్పుడు ఎండాకాలం కొంచెం అట్లా అనిపిస్తది గని, చలికాలం, వర్షాకాలం అయితే ఏం కాదు.
అవునా
హమ్మ్
మీరు ఈద్ చేసినర్రా ఎటైన ట్రావెలింగ్, అంటే ఏటైనా ఎళ్ళారా సమ్మర్ లో.
సమ్మర్ లో అంటే, మొన్న బీచ్ కేళ్ళిన సూర్యలంక బీచ్.
అవునా.
ఇంకా ఇక్కడికి వెళ్ళినమ్ము వండార్లా
ఎట్లా వెళ్ళిండ్ర బీచ్ కి అంటే ట్రైన్ బస్సు లేకుంటే మీరు అందరుూ ఎట్లా ఎళ్ళి్రు ఫ్యామిలీ తోట ఎట్లా ఎల్లిండ్రు
మేము ఫ్రెండ్స్ తోటి వెళ్లిిన ఈసారి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ తోటి వెళ్ళినా కానీ ఫ్రెంస్ తో వెళ్దామని ఫ్రెంస్ తోటి ఇ ప్లాన్ చేస్తా న్నాం ట్రైన్ లో వెళ్ళినాం నైట్ అక్కడ దిగేసరికి వన్ టూ అయింది అక్కడ ఒక దేవుడు అమ్మవారు ఉన్నారు అక్కడ దర్శం నం చేేసుకొని మళ్ళా ఇక ఇంకో ట్రైన్ ఉంటది అక్కడ నుండి అక్కడ ఆ ట్రైన్ క ఎక్కనాక ఇక బీచ్ ఓన్లీ ఫైవ్ టూ సెవెన్ ఈ టైమ్ ఈవినింగ్ లోనే ఓపెన్ ఉంటది అట్లా చెప్పేస్తే
అవునా ఓన్లీ ఫైవ్ టూ సెవెనా
ఆ ఫైవ్ టు ఇ ఈయిట్ సెవెన్ తథర్టీ లాస్ట్ ఇగా లాయి ఎయిట్ వరకు అక్కడ బాగుంది అక్కడ ఇంకా అమ్మ అమ్మేటి ఉంటాయి క్యాబ్స్ చిన్న డ్రస్ షార్ట్స్ అట్లా ఉంటాయి అవి వేసుకొని ఫోటో దిగే వాళ్ళు ఉంటారు కదా
ఉ అవును
దిగుతారు ఇంకా ఆ కార్లు ట్రాక్టర్లు అంటే ఇట్లా నడిపేటి ఉంటాయా చెలియా చెలియ సాంగ్ తెలుసా
ఆ విన్నా
చూడలేదా ఆ సాంగ్ మీద కారు మీద నడుస్తున్నట్టు మనం కూడా కార్ డ్రైవ్ చేయొచ్చు చు వీడియో తీసుకోవచ్చు అన్నట్టు
అవునా చాలా బాగుంది మీరు చెప్తా ఉంటేయి మేము కూడా అక్కడికి వెళ్ళాలి కావచ్చు మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు గానీ హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఒకసారి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం
వెళ్ళండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కాకపోతే మళ్ళా ఇంకా ఎప్పుడు చూస్తాము
అంటే ట్రైన్ లో ఏమైనా ఇబ్బంది అయిందా జర్నీ బాగుండేనాకుంటే ఎట్లా అయింద
లేదు లేదు బానే ఉండే కానీ ఆ మేము ఒక స్టేషన్ లో దిగితే అక్కడ ఏమో అది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితుంది స్టేషన్ పడుకోడానికి అ అతే వెయిటింగ్ హాల్ కూర్చొనికు కూడా లేకుండే అయితే ప్లాట్ఫామ్ మీద అట్లనే మేంమే ఏంటంటే ఫ్రెండ్స్ తో వెళ్ళాం కదా ఏం ఏ ఫ్యామిలీ వాళ్ళతోటి వెళ్తే చదరు ఆ చాపట్ల తీసుకపోయేటోళ్ళం కాని ఫ్రెండ్స్ తోటి ఎళ్ళేసరికి ఏం లేగతే కిందనే పడుకున్నాం ప్లాట్ఫామ్ మీద
అయ్యో అవునా
ఇదొక అట్లా ఉంటదిని ఒక మెమోరీగా
అవును అది కూడా ఒక మెమోరి కరెక్టే
ఆ మీరేటేళ్లారు
మేము అదే ఎళ్దాం అనుకుంటున్నాం
ఆవున్నా వేరేటైన ఎళ్లారా
వేరే రిటైన్ అంటే ఇంకా వెళ్ళలే కాని ఇకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది లాంగ్ డ్రైవ్కి ఇట్లా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా ఎంత దూరమైనా ఎళ్ళచ్చు అనిపిస్తది
బైక్ లోనా కార్ లోనా
ఏదనా పర్లేదు బైక్ మీద టె త సాంగ్స్ కూడా పెట్టుకున్నట్లుండగానీ కారు లేకంటే బస్సు లో కూడా కొంచెం బాగా అంటే ఇక్కడ నుంచి వేరే ఊరి కంటే చాలా దూరం ఉంటాయి కదా అట్లా ఆ అట్లాయితే వెళ్ళొచ్చు విండో పక్కన సీట్ ఉండి మంచిగా సాంగ్స్ అన్నీ మన వినుకుంటా
ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అట్లా ఎంజాయ్ చేసుంటే పోతే బాగుంట
అవును ట్రావెలింగ్
ఎక్కువ ఎందులో ట్రావెల్ చేస్ బస్సెస కార్లా ఏవి ఇష్టం
మేము ఎక్కువ బస్సెస్ ఇంకా ట్రైన్ కూడా అప్పుడప్పుడు ఇక మా అంటే రిలేటివ్స్ ఎక్కువ అయితే దగ్గర దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువగా బైక్ల మీదనే వెళతాం
ఓహో
ఉ
ఎక్కడైనా పెద్దగా దూరంగా వెళ్ళాలి ఇంకా మేము ఫ్రెండ్స్ తోటి కొనాయిక కోడాయికెనాలు పోదాం అనుకున్నాం ఇక్కడ ఒక కేవ్స్ ఉంటాయి కదా ఆయన కింద పడతాడు సినిమాలో
ఆ అవునవును ఆ
సుభాషు అని పిలుదాం అనుకున్నాం కని అక్కడ అసలు చెప్తే మా పేరెంట్స్ పంపారని ఇగా పోలేదు
ఆ అవును అలాంటి అడ్వెంచర్స్ త్రిల్లర్ చేయాలంటే నాకు కూడా ఇష్టంగాని
అవును బాగుంటది కాని ఇక మనకి
కొంచెం థ్రిల్ థ్రిల్ గా ఉనిపిస్తుంది కానీ కొంచెం భయం కూడా అయితది
ఆ అవును
ఎందుకో ఈ జెంట్ విల్ ఏక్ ఎకుతనే ఓకే త్రీల్లింగ్ ఉంటది కానీ అదే ఇట్లా కిందికి దిగేటపుడు భయంమయి అట్లనే అవి కూడా ఇగ బాగా ధైర్యంతోటి చేయాలి
అవును కింద వడ్డటు అయితే అంత పైకి వెళ్ళేటప్పుడు ఏం కదుగాని అది కిందికచ్చేటప్పుడు భయం అయితది
అవును
ఎగ్జిబిషన్ లో ఇంకా కొలంబస్ ట్రై అదే పాముది ట్రైన్ ఇవి చిన్న చిన్న ఏ అయితే ఏం కాదు కాని
అవును ఇప్పుడు అందరూ అదేదో వెళ్తున్నారు కదా నేను చూశాను మీ మధ్య ఆ రైట్
జలకన్య వచ్చింది మా వైపు మా వాటర్ లో ఆమె ఆ మనిషే గని ఇక జలకన్య డ్రెస్ ఏసుకొని ఆమె స్విమ్ చేస్తూ ఉంటది మనం చూడుడు చూసుడు
పాపం ఆమె డబ్బుల కోసం అంత కష్టపడతాంది ఎంతసేపు కాదు అంటే ఏ టైమ్ లో ఉంటదో మరి
ఈవినింగ్ టైమ్ లో ఉంటది కానీ ఇగ జనాలు వస్తనే ఉంటరు కాబట్టి ఆమె అందులోనే ఉండాలి
ఆ
బాగుంది అవునవును ఈవినింగ్
బాగుందేమో చూడాలే
బాగున్ ఈ జల కన్యనే గాకుండా దాన్తో పాటు ఎగ్జిబిషన్ ఇవన్నీ అచ్చినయి అందులో పిల్లలాడుకునేటియి ఫుల్లు ఉన్నయి కార్లు నీళ్ళల్లో దిరిగేటియ్
హ్మ్
స్విమ్ జేసేటియ్ మనము
హ్మ్ కానీ ఎక్కువ జల కన్యను ఎక్కువ అంటే అదే ఇగా కొత్తగ అదే ఉంది కదా మిగతాయన్నీ కొంచెం
తెలిసినయే కావ జల కన్య ఒకటి కొత్తగ అచ్చింది
హ్మ్ అదే
వెమ్లవాడ ఆలాయమేన్న వెళ్ళారా
ఆ వెళ్ళామండి వేముల వాడకి పుడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ ఫస్ట్ లాగా లేదు టెంపుల్ ఉమ్ ఏమో ఏదో అనుకుని ఎళ్ళినము కాకపోతే అక్కడ అంటే బానే అయింది దర్శనం తొందరగనే అయింది కాక్పోతే ఫస్ట్ లాగ ఎవ్వరు ఉండట్లేదక్కడ ఫస్ట్ కు మంచిగ స్టే చేసే వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది గదా ఎక్కువ అంటే రూమ్స్ అవీ ఇవి ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి గనీ ఎక్కువ ఉండడానికి చూడట్లేదు అప్పట్ లెక్క మేము ఫస్ట్ ప్పుడోకసారి ఎళ్ళినప్పుడు మంచిగుంటుండే బాగ మరి ఇట్లాస్ స్తున్నరు ఇట్ల ఎళ్తున్నరు ఎవరో ఉండే వాళ్ళు మాత్రమే ఉంటున్నరు
అవునా ఇగ మొత్తం మంచిగా కన్స్ట్రక్షన్ అయినంక
ఉండే అవి ఏం లేవు
అవునా
మల్లిగ దర్శనం చేసుకునుడు బయటకొచ్చుడు అంతే ఒకా హాఫ్ అన్ అవర్ కూడ పట్టలేదు తొందరగ అయిపోయింది
ఇంక అక్కడ నాంపల్లి అవయి గూడ ఉంటాయి గదా
ఆ అవి గూడ చూసాము అదైతే మస్ అదీ అది గుడా బాగుంటది అన్ని మంచిగా అందరొక్క
లోపల వెళ్ళిన కొద్ది అవి విగ్రహాలు బొమ్మలొస్తయట
అవునవును అదీ ఒక స్టోరీ అన్నట్టు భక్త ప్రహ్లాదది అది స్టోరీ ప్రకారమే బొమ్మలు పెట్టింటాయన్నమాట అవి
అవునా
లాస్ట్ కి నరసింహస్వామి ఆ రాక్షసుడిని ఎవర్నో చంపేస్తడు ఇట్లా అది ఇగ లాస్ట్ కి అదుంటది
అదే నువ్వు ఎక్కడ ఉంటావంటే నేను ఇందులోనే ఉంటా అంటే అవునా ఈ స్తంభంలో ఉంటవచ్ చూపించు అంటే ఆ స్తంభంన్ని చీల్చి వస్తడు నరసింహస్వామి
ఆ అవును
అక్కడ అది స్టార్టింగే గదా అక్కడ ఫోటో దిగుతరు
హా అవునవును
ఉమ్
ఆనే ఒక్కొక్కటి ఆయనచి ఆ పిల్లాడు చిన్నగుంటడు తర్వాత కొంచం వాళమ్మ తోటి తర్వాత పెద్దగయ్యి
అదంత స్టోరీయా నేను ఎందుకు వీళ్ళందరు ఇట్లున్నరనుకుంటున్నా
లేదు అది స్టోరీ ప్రకారం అట్ల పెట్టిండ్రు వాళ్ళు కాక్పోతే ఇగ మనకు తెలవదు ఎక్కువ నేన్ గూడ ఈ మధ్యనే తెలుసు
అవునా
ఉమ్ చాలా బాగుంటది అది గూడ వెళ్లే కొద్ది
లాస్ట్ కు లోపలి పోనాక నరసింహస్వామి ఇట్లా పేగులు బయటికి తీ
ఆ అవును తీస్తారు అదే లాస్ట్ ఇ అన్నట్టు మాడిగా బాగుంటుది
స్టోరీ మరి మా పామున్ను పైన కృష్ణుడు ఎందుకు పెట్టిరు
ఏమో ఇగ నాకంత క్లారిటీగా తెలవది
కాని మనము అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్డు ఇట్ ఇట్లా పోయేటప్పుడు పెద్ద బామ చాలా
అవును ఘాట్ రోడ్లు అది మొత్తం అక్కడించి పైన రోడ్ నుంచి కిందితే మొత్తం వ్యూ కనబడుతుంది హైలైట్ అనిపించింది మొత్తం మొత్తం ఒక సైడ్ మొత్తం ఇల్లులు ఉన్నాయి ఒకసైడ్ మొత్తం మొత్తం చెరువు పెద్దది నీళ్లు ఎంత చూసిన ఒడవట్లేదు మస్తు అనిపించింది
అవును బాగుంది
సరే అండి మరి మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళండి బాయ్
హా ఓకే బాయ్
బాయ్